హలో
ఆహ్
హలో
హలో
హాయ్ బాగున్నావా
ఆ బాగున్నా హ్యాపీ ఉగాది
థ్యాంక్ యూ విష్యూ ది సేమ్
ఆహహా ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఇప్పుడే అలా పడుకున్నా
అయిపోయిందా తిన్నారా భక్షలు
బక్షలా
భక్షలు అంటారు ఇంకా అంటారు కదా తెలియదా మీకు పూర్ పూర్ణ మండి
పూర్ణం రొట్టెలా
పూర్ణాలు
పూర్ణం రొట్టెలు వంటలు లేకుంటే అవేంటి బూరెలు
బక్క వృక్షాలు
ఆ తినలేదు ఇంకా ఇప్పుడే చేస్తుంది మా మమ్మీ
అవునా ఇప్పుడు టైం నాలుగయితుంది కదండి
అవును మేము ఎప్పుడు ఈవినింగ్ టైమ్ లోనే చేసుకుంటాం
ఈవినింగ్ నైవేద్యం పెడతారుా మరి దేవుడికి
అవును మీరు చేసుకున్నారా తిన్నారా
మేము మార్నింగ్ ఉగాది పచ్చడి మరియు భక్షలు రెండు ఒకేసారి చేసుకుంటాం చేసుకున్నాం
చాలా మంచియ మరి
కానీ నాకు ఇదింటంటే జలుబు దగ్గు నొప్పి ఉందండి మళ్ళా గొంతు కూడా బాగా పట్టుకుంటుంది అయినా కూడా భక్ష్యాలు తిన్నారును
హ వా తినదండి స్వీట్ కొంట్రోల్ దూరం కొండాలి
పోతే ఎట్లా ఫీలింగ్ వస్తుంది
తర్వాత మ మీలే రగ్రట్ ఫీల్ అయిారే నేను ఎ ఎందు తిన్నా ఇంకా ఎక్కువ అయింది అని చెప్పేసి
కానీ ఒక్కటైనా తినబుద్ తినాల పోతే ఎట్లా ఉంటది అండి
ది ఒకటి అని కాదు ఒక బుక్ క్క అంటే ఒక టేస్ట్ మందం చూడాలి తినాలి
నేను అట్లానే అనుకున్నా ఫస్ట్ కానీ ఇంకా నెక్స్ట్ ఇంకో బుక్క తినకపోతే అరే ఎట్లా ఉంటందని నెక్స్ట్ బుక్క బుక్క ఒక చ చపాతి తిన్నాను నెక్స్ట్ అట్లా ఫైవ్ చపాతీలు ఇంకా మొత్తం నేనే తినేసాను
మీ ఇంట్లో వాళ్ళ ఏం పెట్టారండి మరి
వాళ్ళకే ఇంకా ఒక్కొక్కటిచ్చి నేనే అన్ని పూర్ణాలు తిన్నానండి
అయ్యో
పొద్దున ఉగాది పచ్చడ తోనే మేం పూర్ణాలు చేసుకున్నాం రెండూ ఒకేసారి
ఆహా
మీరు ఈవినింగ్ ఎందుకు చేసుకుంటారు
మేము ఓన్లీ ఉగాది పచ్చడ పొద్దున చేసి దేవుడికి నైవేద్యం పెట్ తే ఇగ మళ్ళీ తిని అంత పనులు అయిపోయినాక ఇగ మెల్లగా సాయంత్రం ఏసుకుంటాం
కు గొంతు నొప్పి చాలా వస్తుంది మీ దగ్గర ఏమైనా రెమెడీస్ ఉన్నాయా
గొంతు నొప్పి ఉంటే ఇదేంది మిరియాల టీ తాగాలి అండి
ఓన్లీ మిరియాల అది మరగబెట్ట తాగుతే ఐప్ అయిపోతదా లేక టీ తో తాగాలా
మిరియాలు అంటే మిరియాలు ఉంటాయి కదా గుండు మిరియాలు బ్లా
ఆ
అ వీటిని మంచిగా దంచి కొన్ని నీళ్లు తీసు కొని దాంట్లో ఆ దంచిన పొడి వేసి ఒక ఐదు నిమిషాలు మరిగించి కొంచం దగ్గరగా డికార్షన్ లెక్క ఐతాది
ఏం మాట్లా హలో
ఆ అలా మరిగించి డికాషన్ లెక్క అయ్యాక వడగట్టుకొని తాగుతే అప్పుడు కొంచెం బావుం ఉంటుంది దాంట్లో కొంచెం అల్లం వేస్ నా కూడా పర్లేదు లే కదా తులసి ఆకులు అల్లం ఇవి ఉంటాయి కదా
అవునండి
తాగుతే కూడా సెట్ అయిపోద్ది
నాకు చాలా ఎక్కిళ్ళొస్తున్నాయి అప్పటి నుంచి
వెళ్ళి మంచినీళ్లు తాగండి
అది వంట రూమ్ లో ఉందండి చాలా దూరం నాకు వెళ్ళాలంటే బద్ధకం
మీది ఫై అంతస్ధుల బిల్డింగా అండి
లేదు ఫై అంతస్తులు ఉన్నా కూడా కిచ్ న్ మాత్రం పక్కా టూ త్రీ రూమ్స్ అయితే వెళ్ళాలి కదా
కదా మరి ఎందుకండి వెళ్ళి తాగ అచ్చు కద
నాకు అంతే వెళ్ళాలంటే ఇదండి మా డాడీ కాల్ చేస్తున్నారు
మీకా
అవునండి హలో విం
ఆ చెప్పండి వి ఇస్తుంది
ఆ ఈ జలుబుకిీ
ఒకసారి మంచి డాక్టర్ ని కలవండి మీరు ఇది చిన్న చిన్న రెమెడీస్ తోటి ఒకవేళ తగ్గకపోతే అది ఫీవర్ వచ్చినా కూడా ఏం మనిపిించదు కాగాని జలుబ అతే మాత్రం అన్నం తినబుద్ధి కాదు టేస్ట్ అనిపింయదు అసలు ఏమి అనిపింయాదు
దగ్గుకు జలుబుకు రెమెడీసే యూస్ చేస్తాను కానీ అవి ఇప్పుడు పనిచేయడం లేదండి మీ దగ్గర అదేమన్నా కొత్తవి ఉన్నాయా అని టాబ్లెట్స్ వేసుకోనండి
ఎందుకు
నాకు అంత ఇష్టం లేదు అంటే నేను మెడికల్ షాప్వి ఎక్కువ నమ్మాను అంటే ఎక్కువ డాక్టర్ దగ్గరికి వెళ్ ళ్తాను ఓన్లీ నా ఇచ్చి నేనే మెడికల్ షాప్ లో కొనుక్కోను
అవునా అ కానే అప్పుడప్పుడు వేసుకోవాలి బాగా తగ్గకపోతే
ఒకే డాక్టర్ని పిలిస్తే చిన్న చిన్న వాటికి బాగోదు కదా అని ఒకే మెడికల్ షాప్లో కూడా నాకు వెళ్ళ బుద్ధి కాదు అందుకనే యూట్యూబ్లో చూసి ఏమైనా చిట్కాలు ఉంటే చేస్త చట్టుకుంటానండి వంటింటి చిట్కాలు
మనం చేసుకోవాలి కాని అన్ని కూడా నమ్మావొద్దు అన్నిీ ఎవ్వరు పడితే వాళ్ళు ఇప్పుడు అన్నిీ అన్నిీ రీల్స్ వస్తాయి కదా అ నిన్న ఏది పడితే అది కూడా చెయ్యొద్దు
మొన్న మీరు మీ మీరు డాక్టర్ దగ్గరకి వెళ్తారా లేకపోతే మెడికల్ షాప్ లోనా
డాక్టర్ అని చెప్పేసిమైనా అయితే కాల్ చేస్తే వస్తాడు
ఓకే ఇంటికే వస్తారా
ఆ అయిన ఇల్ ఇల్ తెరుగు టు ఎవరికీ అయిన అంటేం పరిస్థితిలో ఉంటుంది కదా అప్పుడొచ్చి చూసి వెళ్తాడు తొందరగా తగ్గిపోతుంది మాకు అట్లా అలవాటుగా ఆయన దగ్గర అవును
అవునా ఆయన హ్యాడ్ మంచిది అనుకుంటా
అవును కొందరి హ్యాండ్స్ అట్లా పవర్ఫుల్ ఉంటాయి
ఎందుకు వాళ్ళు అట్లా నేర్చుకున్నారా విద్య లేకపోతే హ్యాండ్ లో పవరా
ఇక నేర్చుకొనే ఉంటారు మేబి
అవును ఆ అదే అండి కానీ నేను ఎక్కువ శాతం ఏం చేస్తానంటే నీళ్లు మరగబెట్టి అందులో పసుపు వేసి కొంచెం జెండుబమ్ వేసుకొని ఇట్లా మరుగుతున్న నీటిలో ఇట్లా ఆవిరి పట్టుకుంటే నాకు క్కువ ఇగా జలుబు ఉంటే మ అంటే ఫస్ట్ టైంకి తగ్గక పోవచ్చు కానీ టూ త్రీ డేస్ అట్లా చేస్తుూ ఉంటే అప్పుడు కొంచెం తగ్గుముఖం పడుతుంది
అవును అట్లా చేయచ్చు ఇప్పుడు చిన్న పిల్లలకి దగ్గు జలుబు అయినా వాళ్ళకు ఆవిరి పడితే వాళ్ళు మంట పడుతుది అంటారు కదా సో ఇట్లా అగర్బత్తులు ఉంటాయి కదా మన ఇం అగర్వద్ తలకి జన్దుబొంబ్ రాయాలి మొత్తం
అది వర్క్ త్తదా ఇప్పుడుపుగస్తదేమో ఇప్పు ఇప్పుడు
ఆ ఇ హలో
ఓకేనాా
ఆ ఓకే ఇప్పుడు ఆ పొగ వల్ల వా వాళ్ళు పీల్చుకున్నారు అనుకో వాళ్ళకి తొందరగా ఉపశమనం కలుగుత అన్నట్టు వాళ్ళకు జంబామ్ పెట్టుకోరు మంట
మన అగర్బత్తి దేవుడికి పెట్టే అగర్బత్తి య
ఆ అవును దేవుడికి పెట్టి అగరబతికే మొత్తం రాయాలి అదేంటి జన్దూబాంబ్ మొత్తం రాసి వాళ్ళ బెడ్ పక్కన వెలిగించాలి సో వాళ్ళు ఆ పొగ పీల్చిరనుకో తొందరగా తగ్గిపోద్ద అన్నట్టు మనం కూడా అలా చేయచ్చు జన్మా పడ
ఆ ఇది ఎప్పుడైనా ట్రై చేశారా
అవును చాలా సార్లు ట్రై చేశాను బాగుంది మీరు కూడా బా ట్రై
వర్క్ అయిందా అండి
అవును పొద్దున్న లేసే వరకు తగ్గి పొద్ది
అవునా రెండ అగరు బత్తులు వెలిగచుకో చేతులు నొప్పి తగ్గడానికి
అది మీ ఇష్టమేగా మీన్
లేెంపోతే ఒక పడకి కూడాూ కూడా వెలిగించుకోవచ్చా ఎ ఎన్నో వస్తాన్ని
అన్నీ కూడా సరిస్తే బాగుండదు
బాగుంటదంటే నన్ను తిడుతున్నారా
తిట్టడం లేదు చచ్చిపోన్నారురు
అంటే ఒక్కసారి పోగా అయితుదా ఇల్లు
మరి
మ విండోస్ ఉన్నాయ్ అని కదా
ఒకటి ఆర్ రెండు అంతే
ట్రై చేయాలి ఇది కూడా ఆ ఇది మనం పచ్చ కర్పూరము ఏంటో ఇట్లా దంచుతారు కదా తెలుసా
ఆహా తెలిదండి అది
ఆ కూడా తెలిదు పని జిందని అయితేతే చెప్పుకున్నా మరి
హ్మ్ హు అది వేస్తే దోమలు రావ ఏమో అంటారు
ఏ ఏ సందర్భాలో డాక్టర్ దగ్గరకి వెళ్తారు
ఆ ఇక జ్వరం వచ్చినాప్ కుడు
ఇప్పుడు మీకు జీరం వచ్చిందో వాయిస్ ఎట్లా నవ్వు వస్తుంది
నేను ఇప్పుడే పడుకొని లేచాను సో దట్స్ వై
అవునా మరి ఇప్పుడు మీ మ అమ్మ ఏ గుణాలు చేస్తుంది అన్నారు కదా వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా
మా చెల్లె ఉంది ఆమె చేస్తది
చెల్ల కిందకండి ప్రతి ఇంట్లో చెల్లని బలి చేస్తారు తన ఏదో చేస్తూనే ఉంటుంది ఖాళీ దొరికితే తనని అంటూనే ఉంటారు ఇప్పుడు కూడా ఎందుకండి
ఆమనే అక్క అండి నేను చెల్లి అందుకే అలా
అవున మీరు చెల్లి నేన్ అదే అంటు నమ్ మరి ఎందుకు
కాదు మా చెల్లినే కానీ అందరూ అక్క అంటారు ఆమని సో ఆమెని చేస్తది ఆ లేదు అందరు
ఏజ్ లో చిన్ననే న్నా
అవును చిన్నదే అండి మ్మ్ అవును
ఇప్పుడు ఎక్కడైనా అంతే కదండి చెల్లెలే అక్కలు అక్కలే చెల్లెలు
అంతే కదండి మరి
అయితే ఆ అది వంటింట్లో వరకు ఎందుకు వెళ్తుందిండి
ఇంక నేను ఇప్పుడే చేసి చేసి పడుకున్నా
ఏం చేస్తార ఏంటి అంతగాన
గోళ్ళ తోమాలి ఇల్లు ఉడ్వలి
ఊడిసారా మరి
ఊడ్చాను అప్పుడే
సరే అండి, మరి ఉన్ టాను.
ఓకే అండి, పనుందా?
అవునండి.
ఓకే అండి, బాయ్.
ఆ బాయ్.